హలో
హలో
చెప్పండి బాగున్నారా వినబడుతుందా వాయిస్
ఆ వినిపిస్తుంది బాగున్నా బాగున్నారా
అవునండి బాగుంటందండి ఉమ్ తిన్నానండి మీరు తిన్నారా మీరు తిన్నారా
తిన్నామండి
కొంచెం వాయిస్ కొంచెం లోగా ఎగ్ అండి
అహ్హ మీరు ఎక్కువ ఇంట్లో ఫుడ్ తింటారా బయట పుడ్ దింటారా
ఇంట్లో ఫుడ్డే తింటానండి
ఇం కొంచమ ఏం దినలేదా
ఇలా మీరు కూడా అనర్కండి మీరు కూడా అడగండి ట్రిప్ గురించి ఏమి ఇవ్వాలని ఓకేనా
ఓకే అండి
మ్మ్ జస్లీ అన్నట్టే అల్లనోదిలేయ్ డి వాళ్ళ పాటికి వాళ్ళు దోచుకుంటారు
ఎవరివండి
మ్మ్ ఒకవేళ నా తరఫు నుంచి నేను క్యాన్సిల్ చేయదలుచుకుంటానండి సో ఒకవేళ మీ గాక మీ చె చేస్తే ఇక నాకు కుదరట్లేదని చెప్పండి, మీరు ఒక మీ సైడ్ నుంచి క్యాన్సిల్ అయితే నో ప్రాబ్లం అండి నాకు అంటే అట్లా చెప్తే ఇగ, కవర్ ఇయొచ్చు కదా వాళ్ళ దగ్గర నుంచి
ఓకే
ఇప్పుడ్ ఒకవేళ నేనయితే నేను ఒక్కనే ట్రిప్ పోవా వాలనుకుంటనా వీడు అందుకే క్యాన్సిల్ చేస్తాండు అని ఆ అ బ్రో థింక్ చేస్తాడు మళ్ళీ ఆ బ్రదర్,
అ
అందుకనే మీర్ చేస్ నారు అనుకోండి ఇట్స్ బెట
మీరు నా రీజన్ చెప్తారు మీరు ఇప్పుడు ఎప్పుడిగుంట
అంటే అప్పటి వరకు చూద్దాం అంటే ఇప్పుడు కాదండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు ట్రై చేద్దాం, లాస్ట్ వరకు సైలెంట్ గా ఉందాం అండి ఇంగ లాస్ట్ కి చెప్దాం. ఇప్పుడు ఇప్పుడు ఆ రేపు ఫస్ట్గాదండి
హ
ఇంకో ఫైవ్ డేస్ తర్వాత ఇక వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏది లాగా రాకపోతే మనం మన రీజన్ చెప్పుకుందాం అండి, ఫైవ్ డేస్ వరకు ఆగండి ఒక వేళ అ దాని ముందు వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ అయినా, కాల్ అయినా వస్తే అప్పుడు ఓకే అందాం. లేదు ఇం గేసు మొ ఇదంతా ఫైవ్ డేస్ తర్వాత మాట్లాడిళ్లా అనుకోండి క్యాన్సల్ చేపిద్దాం
ఇ వాళ్ళ తరపు నుంచి కాల్ కాదు కదా మెస్సేజ్ కూడా రాదు
ఫిక్సయి పేయినరమాట మీరు
అయిపోయాను ఎప్పుడో నే లైక్ ఇన్ కేస్ మనం అడిగినాం గ ఏమైంది ఏం చెప్పలేదని అంటే అరేే నేం మర్చిపోయినాం రా అనుకోలే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లిపోయినా మ్ ఎదొక సెటప్ బుర్లో సమ్,
అయినా నాకు మాత్రం ముందే చెప్పాలండి. అంటే ట్రేన్ టికెట్ బుక్ జేయాల్సింది నేనే గదా అండి.
నేన్ మే మేమ్ మాత్రం నిన్ననే ఫిక్స్ అయినమ్ అది జరగదని జెప్పేసి.
ఉమ్ ఓకే అండి.
ఓకే అండి.